క
వినిపియ్యలేదారా ఇందాక కట్ ఆఇంది ఫోను
అర్థంగాట్లే
ఇందాక ఫోన్ కట్ అయింది వినిపించట్లే అంటున్నా
తిన్నావ మధ్యాహ్నం
ఆ తిన్నార
ఏంకురా
కర్రీ ఎం కూర వండినా పప్పూ పప్పు వండిన
నువ్వేవండి నావా
ఆ నేనే వండుతా
అత్తమ్మలేదా
అత్తమ్మకి వేరే ఇల్లుంది
వేరే వేరేనా అందరు
ఆ అందరు వేరే బావ అత్తమ్మ కట్టించిిండు అక్కడ ఉంటుంది ఇంకా బావని నన్న ఇంట్లో
ఎంత మంది మొత్తం బావ వాళ్ళు
వాళ్ళ సిక్స్ మెంబర్స్
ఆహా అమ్ సిక్స్ మెంబర్స్ బాయ్స్ ఏనా
లేదు ముగ్గురు మొగోళ్ళు ముగ్గురు ఆడోళ్ళు
ఆహా పెళ్ళయిందా ముగ్గురు ఆడోళ్ళది
అందరే బావనే చిన్న అందరి కన్నా
ఆ ఆ చెప్పి నువ్వు బావనే చిన్న అని ఏం చెత్తడు ఇప్పుడు బావ కూడా చెట్లు ఎక్కుతాడా
బావాకు ఆ చెట్లా అంటే నచ్చందు ఆ కళ్ళుస్మెల్ అంటేనే పడదు
ఓ మంచోడే
బంచేసి
నువ్వు కూడాతాగట్లే
బందుచేసిన ఇగ బావ కోసం అని పడదంటే అసలుకే చిన్నప్పటి నుండి
స్మెల్ పడద్ చూడు మీకు ఆ ఇంట్లోనే పుట్టి
స
అదే ఇప్పుడు మా దాంట్లలలో చూడు ఎట్లా తాగుతారు అబ్బాయిలు.
అదే
ఊ నా కూడా చిన్నప్ప నుంచి స్మెల్ పడదు ఎందుకో
మస్తు తాగేదాన్ని. కళ్ళుతోనే పెరిగిన, పాలు తాగకపోయే నేను.
మంచిదానువు నువ్వు, కానీ ఇప్పుడు మార్సిన చూడు. మంచిదాన్ని బ
ఆ మా మావయ్య తాళ్ళే ఎక్కేటోడు. అప్పుడు తాళ్లే ఎక్కేదంట ఈయన చిన్నప్పుడు పాలు తాగిన వయసులో అత్తమ్మ కల్లు చేతులు కడుక్కుని పాలేచ్చిందంట. స్మెల్ వత్తాందని
అమ్మో
అప్పుడు తాగన్నే పోయనట బావ
ఆహా
తె వనకు
గ్రేట్ అంటే ఇప్పట్లో ఎవ్వరు ఉంటలేరు. అట్లా ఆ కల్లు తాక్కుంటా
అదే
ఏం చేస్తాడు మరి ఇప్పుడు.
అప్పుడేసిన పనలేనే
ఆహా చెప్పినావు కదా ఇంటికి వచ్చిన వచ్చినాయ, పెళ్ళి ఫోటోలు.
పెళ్లి ఫోటోలు అప్పుడు వచ్చాందా
ఆహా మా అక్క వాళ్ళు అయితే ఇంకా రాలే.
అవును నాయినాంకనే అయింది కదా అక్క వాళ్ళది.
ఆ మీదయినాకనే అయింది.
అ
కానీ వీళ్ళు అబ్బ ఇప్పుడు మా బావ వాళ్ళు తేయట్లేరు. మేమి ఇచ్చిన డబ్బులు కాని వాళ్ళు తీయట్లే అంట.
అవునా
ఊ హ
మా ఫొటోస్ ఇప్పుడు మాన ఊర్లోనే ఉన్నాయి.
ఆహా ఎప్పుడు సూన్నికైన నువ్వు నేను వచ్చినప్పుడు నువ్ రావు, నువ్వు వచ్చినప్పుడు నేను రాను.
ఒకవైపు పండకు వస్తే
ఆ నుూరామయం డి సైడ్ తీసుకొని
ఉమ్ వస్త ట్రై జేస్త
రెండు హాస్టల్
హా
ఆ వాలింటికిరా నేను మేము ఒచ్చి తీసుకొత్తం
ఆ ట్రై జేస్త
ఊమ్ మేమైనా రావోచ్చు గని మా బాపమ్మ అస్సలు ఊకోదు అంతసేపు బయటికి బోతే
ఔనా బావ గుడా పం పడు బావ పంపడు పెద బాపూ పంపడు
బావ ఎట్లైనా ఉన్ బావ గుడా ఒత్తడు గనీ ఆ ఔను గదా బావ గుడా త్తడు పండుగాయే
అ అదే ఒస్తే ఇద్దరం ఒస్తాం లేపొతే లేది కా
పెద్ద బాపూ పనికి పోతడు గదా అదె పోతడు గదా చెట్లకు
ఆ వెళ్తడు
మరి పెద్దబాపు ఉండడు గదా ఎక్కువ
ఉండడుగని పంపాడిగా పెళ్ళి కాకముందుకి అసలు బయటకి ఎళ్ళకపోయేదాన్ని
వామ్మో మా బాపమ్మ లెక్కనే మా బాపమ్మ గుడా అస్సలకే పోనియదు బయటికి వద్దూ అంటది
అప్పుడు పెదబాపు ఉన్నట్టు ఇప్పుడు బావ తయారైండు
అ ఒట్ల నీకు అట్ల కలిశి ఒచ్చింది మంచిగా
ఔను
మీ ఉ ఆ మీ ఊళ్ళ మంచిగ మాట్లాడ్ తరా ఇంటి పక్కనోళ్లు గిట్ల
ఆ అందరు కొంచం కుళ్ళుబోతోల్లే మంచోళ్ లేరు ఇగ ఎవరు ఆ అందరితోని గొడవలు వెట్టుకున్న అందరు గొడవలు వెట్టుకున్నరు మాతో
అమ్మో
ఇంగ బావొక్కడే ఇల్లు కట్టిండు ఇ వాడకు
అహా
ఒక మంచి గట్టి పెళ్లి చేస్కునేసరికి ఓర్వట్లేదు
ఓర్వరు కొంతమంది అట్లనే ఉంట్రు
అదే ఇస్ట్ ఇల్లాకి బావ హెల్త్ కరాబైతాంది సక్కగుండట్లే
అయ్యో
ఎప్పుడి ఫీవర్ ఒస్తాంది
ఆహా
ఇంగ సరిగా తింటలేడు నిద్ర పోతలెడు వీళ్ళ వల్ల
కొంతమంది అట్లనే ఉంట్రు వీళ్ళు ఇప్పుడు దూరమా మీ అత్తమ్మ వాళ్ళు ఇంటికి
లేదు ఇంటి ముందే
ఆహా ఇగ ఆరుగురిదింటి ముందే అదే ముగ్గురు ఇంటి ముంగట్నేనా
ఒక్కర్ది ఇంటి ముందు ఉంటుంది ఇంకొకల్ది కొంచెం దూరం
ఆహా
రెవాడ
ఆహా
ఉ
ఎవ్వరు రారా ఇగ నీతోను మాట్లతానికి
ఎవ్వర్ రార్ రా
అమ్మో ఒకదానివె కష్టమె ఇంటి కాడ ఉండుడు.
హు
బావ డ్యూటీకి పోతే ఏ టైంకి వత్తడ్ నైట్
బావకి డ్యూటీ ఎప్పుడు పడతే అప్పుడే పడతదిరా
ఆహా ఒక వారం ఇట్లా ఒక వారం అట్లుంటదా
ఉహు అట్నే ఉంటది. డైలీ ఉండదు ఆ పని
ఉండదా
డైలీ ఉండదు. ఇంకా బావతోనే ఉంటటన్. బస్
ఆ ఆ, అట్లుంటే ఏం కాదు కానీ అహ్ ఒక్కదానివి ఉంటే ఎవ్వర్ రాకపోతే కష్టం.
ఉదే
హు మా అక్క వాళ్ళ భర్త అయితే డైలీ ఉంటది కానీ ఒక రోజు ఒక వీక్ పొద్దున, ఒకసారి సాయంత్రం, మధ్యానం అట్లాంటుది.
ఉమ్, గిప్పుడు సమ్మర్ కదా ఆ ఎండాకాలంలొ ఒక్కటే వర్క్ కుంట బావుకు, వాటర్ సరిగ్గా రావు కదా.
ఆ ఆ
తిరుగుడు బావుంటది, ఈసారి
హు, కానీ మా అక్క వాళ్ళ ఇంటి చుట్టూలొ ఇట్ల మంచిగా మాట్లాడతర్ ఇగ
ఉ, వీళ్ళు మాట్లాడతరు పైకి బానే మాట్లాడతారు కాని లోపల కుల్లుకుంటారు బాగా
హు అట్లా కూడ్ ఉంట్రు మా అక్కకి ఇంటి చుట్టూ ఏందంటే కొంతమంది పిల్లగాల్లు ఉన్నారు, అంటే ఇగ పన్నెండేళ్ళు, పద్దెమూడెళ్ళ అట్లాంటి ఏజ్ పిల్లలున్నరు ఇగ అట్లా ఉండేసరికి ఇగ వచ్చి మాట్లాడుతరు. రోడ్డుగ్ గదా ఎవ్వరైనా వత్తరు ఇంటికి.
అదే
హు, కొంచెం ఇట్ల మనయ్ ఇల్ ఇప్పుడు మా ఇండ్ల లాగ లోపలికుంటేనైతే ఎవ్వర్ రాకపోతు ఉండనే బుద్ధి కాదు.
హా
ఉ ఇంకా
చెప్పాల్ రా
టీవీ చూడవా
ఇగ ఫోనే ఉంది కదా టీవంతా ఇంట్రెస్ట్ ఉండదు.
అవును, హు అంతే ఇద్దర్ ఫోన్లే ఉండె
అదే
హూ
దీంట్లో బ్యాలెన్స్ దాంట్లో బ్యాలెన్స్ అంటే, సగం డబ్బులు పోతయ్.
ఆ వీటికే పోతనయ్ డబ్బులు ఇంకా మా ఇంట్లనైతే ముగ్గురికి మూడు ఫోన్లు టీవీ ఉండాల ఖచ్చితంగా మా మమ్మీ సీరియాల్ అస్సలు పోనీ యది సీరియల్ పోనియది అటు బ్యాలంస్ పోనీయది
హా హా
దానికి దీనికి ఓడుతయ్
ఆ
ఇంకానాకు వైఫై ఉంది కానీ మీకు వైఫై ఉండదు ఇంట్లోకి రాదు వైఫై బయట ఆ బయట బయటకి తో వైఫై ఆన్ అవుతుది ఇంట్లో పోతే కట్ అయితుది
ఉమ్
ఇగా ఉగాది క మళ్ళా బతుకమ్మకి ఇక మళ్ళా అంటే ఇక ఖచ్చితంగా వచ్చేది అందరు
అవును
ఊమ్ ఈసారి నేను బతుకమ్మ కూడ రాలే ఆహరాలే నువ్వు వచ్చినవా
నేను వచ్చిన
ఆ మరొత్తే కనబడేదాన్ని గాని నేను రాలే
వర్షం ఫుల్ వర్షం అసలు
ఆ నేను మా అత్తమ్మోలింటికిపోయినా ఆడ కూడా వర్షమే
పట్టు చీరలు కట్టుకొని పోతే అసలు ఘోరం అయింది
ఆ ఆపోయిన సరి కూడా గట్లనే అయింది ఇప్పటిసారి కూడా అట్లనేయింది సార్ అమ్ములు ఇక్కనే ఉంది ఓ
అ
ఆహ్ హ అదే కామన్ ఫ్రెండ్ ఆస్ తల్
ఊమ్
ఇక్కనే ఉంది నాన్ను కూడా ఉండి ఉండు అన్నది కాని మా వాళ్ళు ఎవ్వరు లేరు అందరు ఇక్కనే ఉన్నారు మా ఇ
మనుషులు ఉన్నా కానీ వాళ్ళు కలవనే గలవరు అసలు
ఆ కొంతమంది అంతే ఎందుకో ఏమో కనబడ్డ కూడా ఎక్కువ మాట్లాడరు
ఊమ్
ఎందుకో మ సిగ్గాయితదేమో మా ఫ్రెండ్స్ కూడా అంటే నేను ఉ
శాన్ రోజుల తర్వాత చూసేసరికి మాట్లాడబుద్ది కాదు కావచ్చు
ఆ అంటే ఇగా ఏం మాట్లాడుతాను లే అన్నట్ తనిపితదేమో
ఊమ్
కొంతమందికి అట్ల అనిపితది నా కూడా ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మా ఫ్రెండ్స్ ఎవర్ననా జూతే పోయి నేను ఫస్ట్ మాట్లాడాలంటే అయ్యో ఏమ అనుకుంట్రో అనిపితది
ఊమ్
వాళ్ళే వాళ్ళొచ్చి మాట్లాడితే ఏం కదు కానీక వాళ్ళు కూడా మన లెక్కనే అనుకుంటారు కదా
ఊమ్
హూ ఇంకా
చెప్పాలి రా
అయిందటన పె ఆ అక్క
ఏం కర్రీ రా ఈ రోజు
ఏంది వంకాయ, టమాటా
హూ
అయిపోయింది అట నా పెళ్ళి
ఆ ఇప్పుడే ఇంటికొచ్చిండంట
ఊహు దగ్గరనేనా ఇప్పుడు మన ఊరుకు మీ ఊరుకు
లేదు రా దూరమే ఉంటది
మరి బండి మిందేనా పోవుడు
ఆ బండే
అమ్మో ఎండ గోరం కొడతంది
అదే మళ్ళీ ఈరోజు డ్యూటీ వెయ్యాచుండు
అబ్బో డ్యూటీకి పోయి వచ్చి మళ్ళీ ఇట వచ్చిండ
హు
నువ్వు పోతే అయిపోగా మ సప్పుడేక అ నువ్వు పోయినా కూడా బావా రావాల్సిందే కదా
హు నేను బోదామ అంటే నాకు కొ మ్యాగ్రైన్ ఉంది. ఆ ఎండకు నాకు ఆగ ఆగమైంది. తది
ఆహా
అందుకే ఎక్కువ తీరగలేను
ఎండ కూడా బాగానే ఆ ఎండ కూడా బాగానే దన్ తంది
అదే
హు ఇంక ఇప్పుడు ఉల్లాల పచ్చిమిరపకాయలు మీరపకాయలు ఎర పోతారు.